హలో హలో హలో విన్ వినిపిస్ తా అండి
ఆ వినిపిస్తుంది
హ్మ్ చెప్పండి ఈరోజు ఉగాది కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ మీ దగ్గర
ఉగాది చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి మీరు
మా దగ్గ దగర కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్ అవు తున్నాయి ఏంటిదండి స్పెషల్ ఉగాది స్పెషల్ ఏంటిది
మాది మటన్ అండి బగర రైస్ మటన్
ఒకేలా
పచ్చి పులుసు మజ్జిగ కూల్డ్రింక్స్ వచ్చేసి మజా స్ప్రైట్
ఓకే
అవును మీ మీ దగ్గరండి మీ ఇంట్లో
మా ఇంట్లో మా విడా మంచి చేసిందండి ఉగాది పచ్చడి చాలా అద్భుతంగా చేశారు
ఉ
దాదాపు లీటర్ వరకు తాగాను ఒక్కటినే చిన్నాను చాలా చాలా బాగా చేశారు మీరంటే మీర ఏం చేశానండి ఉగాది పచ్చడ
ఉగాది పచ్చడి చేసామండి
ఎలా చేశారండి ఎలా చేస్తారండి అది.
ఎలా అంటే కొత్త చింతపండు ఆ అన్ని ఏడు రకాల రుచ ఉంటాయంండి
అ
కొత్త చింతపండు కారం వేప పువ్వులు మామిడి కాయలు
హ ఐదు ఆరు
ఇంకా వగరు కోసం మిరియాలు యాడ్ చేస్తారు
ఓకే ఓకే
ఇవన్నీ కలిపి రీ తయరు చేస్తారు మనకు కావాలంటే అందులో కొన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు
ఒకే
మీరు ఎట్లా తయారు చేసే తంది
మా ఆవిడ చేసిందండి అది చింతపండు బెల్లం కొ కొబ్బరికాయ ముక్కలు యాపిల్స్ ముక్కలు దానిమ్మ ప్రోమో గ్రనెట్ ఆ ఇంకా ఆకారం ఇలాంటి ఐటమ్స్ కలిపి చేశారు చాలా అద్భుతంగా చేశారు వేస్తాను రండి మామిడికాయలు ఇవన్నీ ఇవన్నీ వసారు
ఇంకా వంట ఏం ప్రిపేర్ చేసుకున్నారండి మీరు ఈరోజు మీ ఇంట్లో
మా ఇంట్లో బిర్యానీ వండారండి చికెన్ బిర్యానీ వండారు మా అత్తగారు చికెన్ కర్రీ పంపించారు అవి రెండు కలుపుకొని తిన్నాము సూపర్ ఉన్నాయి
ఆ
హ
ఇంకేంటిదండి
అంటే మటన్ అంటే ఓన్లీ మటన్ కరీగిన ఇంకేమైనా చేసారా
మటన్ కరీ బగార రైస్
ఎలా చేస్తారంండి బగర్ రైస్ అంటే లైక్ బిర్యానీయా
ఆ రైట్ బిర్యానీ
ఓకే ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేసార అది
ఎట్లా ఉంటే ఫస్ట్ పోపు వేసుకోవాలి ఆ పోపులో వాటర్ పోయాలి వా తది బాయల్ అయినాక కొంచెం సాల్ట్ కొత్తిమీర అ రై స చేయాలి ఉడికి నంగ్ ఉడుకిపోతుంది అందులో కొంచం కలర్ ఆడ్ కలర్ యాడ్ చేసుకోవాలి.
అవును ఓకే చేసుకున్న తర్వాత ఆ చెప్పండి వింటున్నా
ఉ అంతే అది ఒక టెన్ మినిట్స్ లో ఉడికిపోతది.
హుహ్ బా బాగాం బాయిల్ చేయాలా వాటర్ ఫస్టే వాటర్ బాయిల్ చేయాలా.
అవును. వాటర్ ఊడికినం ంకా అందులో రైస్ వెయ్యాలి.
హుహ్
హ్ సేమ్ అన్నం ఉడికినట్టే ఉడికినంక వాటర్ సింక్ అయిపోతయి యాస్టీస్ గా. హ్ ప్రిపేర్ అయిపోతది.
ఆహఓ
లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో గ్యాస్ సిమ్ లో ఉంచాలి. వాటర్ అనేది టో టల్ సింక్ అయిపో తుంది గంజి అనేది ఆవిరి పొదు రైస్ మీదే ఉ
ఒహా మొత్తం అందుల్నే సింకయిపోతయి బయట తీయటానికి లేదు.
ఆ ఉండదు అంటే ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి, కొంతమంది బయట తీస్తారు గంజిని.
హ్ హు
కొంతమంది కరెక్ట్ మెజర్మెంట్ తో చేసే వాళ్ళు సింక్ చేసిస్తారు వాటర్. గంజి హ్ హు
ఇంకా ఉగాది పచ్చడతో పాటు ఇంకా వేరే ఏం స్పెషల్ చేయలేదా అండి.
ఆ ఏం చేయలేదండి.
అంటే అవి ఉంటాయి కదా భక్ష్యాలు చేస్తరు, పూర్ణాలు.
అవునవును చెయలేదు మా పిల్లలు తినమన్నారు అందుకే చెయ్యలేదు ఇగ ఉగాది పచ్చడి దనే మంచిగా తా తినసిరు తగేసిరు
ఆహో
మ్ మీరు చేసారా అండి
ఆ చేసినాము అయిపోయిందళ్ళీ తిన్నాము స్వీట్ ఎంచి లేదండి స్వీట్ ఏంటంటే అవి మామూలుగా అవును అవి ఏంటిదంటే ఆ మాదంత్ల గుబిరి అ లు అది చేసానండి
ఎ ఇంకేంటిదండి
మ్
ఉగాదిసెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయ మరి మీ ఇంట్లో, మేము పూజలు చేసామండి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు మామిడాకు మామిడా అప్పులు కట్టినాం, ఇంట్లో పూజ చేసుకున్నాం పూజ అయిపోయాక ఉగాది, ఉగాది పచ్చడి చేసుకున్నాం. ఉగాది పచ్చడ తాగినంక వంట స్టార్ట్ చేసాం
పూజ అంటే ఎవరు చేస్తారండి మీ ఇంట్లో
నేను మా పిల్లలు చేస్తారండి మా సార్ చేయరు
ఎందుకు చేయాలండి దేవుడి మీద భక్తి లేదు ఆయనకు
చాలా అంటే చాలా ఇష్టం పూజలు చేయడం తం
హ హా సార్కి ఎందుకు భక్తి లేదా
భక్తి ఉండదం ండి అంత నమ్మడు
ఎందుకు అండి
ఎవరిష్టం వాళ్ళదండి
అంటే దేవుడు
చిన్న పిల్లెలకి ఉన్న భక్తి మ సార్ ఉండదు అందుకే మేము కూడా పెద్దగా పట్టించుకోము సార్ ని పూజలు చెయ్యండి చేయన్ దయానికి అంతగా అడగలేము
కంఫర్ట్
యాక్చువల్ గా ప్రతి ఒక్క ఇంట్లో మగవాళ్ళు మాత్రం దీపం వెలిగిస్తారు. ఆ ఇంట్లలో చాలా హ్యాపీగా ఉంటారు కాని మా ఇంట్లో మా సారు ఇప్పుడు పూజలు చేయరు దీపాలు
అట్లా ఉండదు కదండి అట్లా ఏమి ఉండదు హ్యాపీగా ఉంటారని అప్పుడు మగవాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకు ఉంటుంది. ఆ
కదండి కేటాయించాలి పండుగ రోజు మంచి జరగనివ్వండి జరగనివ్వకండి మనం పాటించేది మనం పాటించుకుంటే బెటర్ కదా చీపుగా తీయకూడదు జె దేవుళ్ళని కానీ అట్లా తీసి పడేస్తారు. ఎక్కడ పడితే అక్కడ
అంటే నాస్తికుడు కావచ్చు మీ సార్ నాస్తికులు అంటరు చూడు నాస్తికులు నాస్తికులు అంటారు దేవుడంటే, దేవుడంటే నమ్మకం ఉండకపోవడం.
పూజలు చేస్తారా మీరు?
ఆ మేము చేస్తాం నమ్మకం బ భక్తి ఉంటది కానీ పైన అట్ల ముఖం అండి నేను భక్తి ఉంటది నాకు.
అట్లా చెప్పుకోకూడదు కదండి అట్లా చెప్పుకోకూడదు. పది మందిలో వాల్యూ పోతే మళ్ళీ తిరిగి రాదు. ఎందుకు ఇవల్ ఎందుకు చెప్పుకోవాలి బయట.
ఎందుకు చెప్తారండి ఆ అట్ల చెప్పారు కదా మనసులో ఉంటాది భక్తి కాని పూజ చేయాలి అంటే అ ఏముండదు. అట్ల ఉండదు వ అంటే దేవుడు ఉంటాడు టెంపుల్ కి వెళ్తాము. వెళ్తాను నేను అప్పుడప్పుడు అటు రోజు పట్ పర్టికులర్ గా చేయాలంటే టైం
పూజలు రోజు చేయమండి ఎప్పుడో ఫెస్టివల్ ఈ ఉమ్ అప్పుడప్పుడు చేసుకుంటాం. ఇంట్లో పిల్లల బర్త్డేస్ అప్పుడు మ్యారేజ్ డేస్ అప్పుడు అట్లా చేసుకుంటాం ప్రతి రోజు చేసుకోము కాడ్ దా
ఉహ్ ఉమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదములు.